మ్.. చెప్పు బ్రో
మ్ చెప్పండి సిస్టర్ మ్ మీరు
మ్ బానే ఉన్నాం మీరు ఏం ఉంది బ్రో ఏం లేదు అట్లా పడుకున్నాం
తిన్నార అంటున్న
తిన్నాం తిన్నం
ఏం కర్రీ
దొండకాయ్
మ్
హలో
హలో
ఫోన్ మీ దగ్గర లేదా బ్రో ఎక్కడ పెట్టి మాట్లాడతాండ్రు
పోన్ నా దగ్గరనే ఉన్నాయి
మ్.. న మీ వాయిస్ అక్కడనో దూరంగా పెట్టి మాట్లాడినట్టుంది
ఆ ఇప్పుడు మేనా వస్తుంద
అ ఇనపడతాంది
మ్.. చెప్పండి
అే చెప్పాలి మీరె
స్టడీడ మీరి ఇప్పుడు
అవును బ్రో
ఫస్టైరా సెకెండ్ ఇయర్ టెన్తా
టన్త్ బ్రో
ఉమ్మ్ ఎగ్జామ్స్ ఎట్లాలా రాస్తన్నావ్
మంచిగా నే రాసినాం
ఎంత వస్తాయి నైన్ పాయింట్ ఆ టెన్ ఆ
నైన్ ఎయిట్ టు నైన్ లొత్తాయి కావచ్చు
అయినా ఇప్పుడు మార్క్స్ కదా ఫోరా ఫిఫ్టీ ఫైవ్ ఆ ఫైవ్ హండ్రెడా ఫోర్ హండ్రెడ్ ఆ
ఉమ్మ్ అసలు సబ్జి ఉమ్మ్ మంచిగనే వత్తయి బ్రో మంచిగనే వత్తయి
ఊహూ ఉంచారా మరి ఇంకా సోషల్ అయిపోయింది ఇప్పుడు మ్యాస్ ఆ
ఇంకొన్ని రోజులయితే అన్ని ఎగ్జామ్స్ అయిపోతాయి బ్రో హ్మ్
ఎగ్జామ్స్ సంటర్ లూజుందా టి సి టుంగ
స్టిక్టే ఉంది మీరేం చదివిళ్ళు మేమేం భయపడం మమ్మల్ని చూసి సార్ వాళ్ళు భయపడు
హ్ ఇంటర్ ఇప్పుడు నేను
అవునా
ఊ
ఊహూ మరి ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి మీవి
ఇంటర్కి ఏముంటాయి
ఇంటర్ నుంచే గదా ఉండే టి చిన్నప్పటి నుంచే ఉంటాయి ఇది కావాల అది కావాల అని ఇంటర్ లుంటాయిగా
జాబ్ చేయాలి ఏదన్నా ఒకటి
మ్మ్ హూ
మీ ప్లానింగ్ ఏంటి మరి మ్యారేజ్ ఏదైనా టెన్ ఐపోంగానే
అవును బ్రో ఊ
ఏం చేస్తాళ్ళు పేరెంట్స్ ఇంట్లో
ఏముంది సమ్మరే కదా ఖాళీగానే ఉన్నారు
ఖాళీగానా
ఉమ్మ్
మీరేం చేస్తున్ను మరి సమ్మర్లో ప్లానింగ్స్ ఏమైన్నున్నయా అంటున్నా
సమ్మర్ ప్లానింగ్స్ ఏం లెవ్ ఇంగ
ఎగ్సామ్స్ ఐపోంగానే ఎటన్న వెళ్దామని
అట్లా ఏం లేదు బ్రో మీరు ఇంటర్ ఎగ్జామ్స్ ఎట్లా రాసిల్ల మరి
ఇంటర్ ఎగ్జామ్స్ మంచిగనే రాసిన
అవునా ఎంత బై కి బై వస్తయా మాార్క్స్
ఉమ్మ్ బై కి బై ఏంటి మా ఓన్ యావరేజ్
మ్ హు
అ
హు సమ్మర్గా మరి మీ ప్లానింగ్స్ ఏంటి
సమ్మర్ల ఏముంది ప్లానింగ్స్ అంటు ఏం లెవ్
హుమ్
తిన్నామా పడుకున్నా
అంతేనా
అంతే మాది మీ ప్లానింగ్సే చెప్పాలి
ప్లానింగ్స్ ఏముంటయి బ్రో ఎండాకాలం ఏం బయటికెళ్తం మీరు స్విమింగ్ కు గిట్ల ట్లవోరా
ఆ స్విమ్మింగ్ కెళ్తా
మమ్మామ్మి ఇంట్లోళ్లెం ఏమనరా పోతే
ఉ మా ఇంట్లో ఏమనరు
అవునా అట్లేట్ల పంపిత్తరు బ్రో ఏమనకుంట
అంటే మ పేరెంట్స్ ఎక్కువ ఏమనరు
హు అంటే మీర్ మీ పేరెంట్స్ చెప్పింది యినరు కావచ్చు
అ ఇంటం వింటం గాని పేరెంట్స్ ఇప్పడెమంటారు స్విమ్మింగ్ వెళ్తాంటే ఒద్ దంటార వెళ్లు అంటారు
అవునా అంటే చెరువులు మంచిగా ఉండదు ఒద్దు అని అనరా
ఉమ్ బాయిల కొడుతం మేం ఈత అందుకే
మ్ హు మేం మేం స్విమ్మింగ్ పోతమ బ్రో పోము
ఆహ స్విమ్మింగ్ అంటలేను మీ పేరెంట్స్ ఏమన్నా అంటారా అంటన మిమ్మల్ని
మా పేరెంట్స్ ఏమంటరు ఏమనరు మమ్మల్ని
మరి పేరెంట్స్ భయం లేద అది ఇది అని అంటనవ్
అంటే ఈతక్ పోతే కొంతమంది
మ్ మ్
హు అందుకే ఏమనరా అంటున్న మీ ఫ్రెండ్ సర్కిల్ మీతోటి మంచిగా ఉంటారా మరి
ఫ్రెండ్స్ మాతోటి మంచిగనే ఉంటరు
మ్ హు
మీ ఫ్రెండ్స్ ఏమంటరు మరి మిమ్ముల్
నేవో నేఅంత కాంటాక్ట్ లో ఉండను బ్రో వాళ్లతోటి
ఎందుకు ఫ్రెండ్షిప్ నచ్చద నీకు
నచ్చుతది కానీ అంత మంచోళ్ళు లేరు అందుకే నచ్చదు
అ హ
హే
అవాయిడ్ జేస్తర మీ వొళ్ళు
అర్థం గాలే అవ్ అంటే ఫేస్ మీద ఏమి అవాయిడ్ జేయను ఏమో హాయ్ అంటే హాయ్ అంట భాయ్ అంటే భాయ్ అంట ఏమనకుంటే ఏమను గంతే అంతేగ బ్రో హు ఊ
లైక్ ఇట్లా ఏమన్నా వెళ్ళిందా మై మదర్
ఇంకేం చేయాలలె
కిరటిక్స్ పెళ్లిళ్లు కాలె ఆహా మీ రిలేటివ్స్ వల్ల ఏవలియైనా మ్యారేజెస్ అయినయ అంటున్నా
లేదు బ్రో కాలే
కాలేద
మీ రిలేటివ్స్ కి అయినాయ ఎవరి అయినా
ఇప్పటికీ తిన్
టెన్ అయినయా పోయిలా మరి టెన్ మ్యారేజెస్కి
డేలీ ఏ ప్రతి మ్యారేజ్ ఏదైనా
అ అంత రిసీవ్ చేసుకున్నారా మరి
రిసీవ్ అంటే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చి రిసీవ్ చేసుకుంటారా
అట్లనే రిసీవ్ చేసుకోవాలే
ఉంటే వాళ్ళు మనకు అంత క్లోజ్ రిలేటివ్స్ అంటే ఎట్లుండ వాళ్ళు పిలిసిందే ఉన్నప్పుడు మనం వెళ్ళాలే కదా
ఉహు
అదే మీ దగ్గర పెళ్లికూతురు పెళ్లికొడుకు వచ్చి రిసీవ్ చేసుకుంటరా అందరిని
ఏమో నాకు అట్లా రిసీవ్ చేసుకుంటేనే మంచిగా అనిపితది రిలేటివ్స్ అంటే
అట్లా రిసీవ్ చేస్ చేసుకోవాలంటే మనల్ని చాలా క్లోజ్ ఐనా ఉండాలి లేదా మీ ఇంట్లోలైనా ఉండాలి.
ఆ అందుకే రెండూ కాదు కాబట్టే మ్యారేజ్కి పోలే
ఉ
ఉ
చెప్పాలింకా
ఏముంది బ్రో చెప్పాలి మీరే
ఉ
ఇంకెప్ పుడు చెప్పు ప వినపడతందా వాయిసు ఆ
మీ సైడు అది ఫంక్షన్ హాల్స్ ఉంటాయా అంటన్న
ఉ ఉంటయి అంటే మా ఊ ఉంటయి నీ మా ఊరు కొంచెం దూరంలో ఉంటాయి వేరే ఊర్లో మీ సైడ్ ఉంటాయా ఉ
మా సైడ్ మా ఊర్లోనే ఉంటది ఫంక్షన్ హాల్
ఉహు ఇంకా పెద్దదేనా చిన్నదా
పెద్ద ఫంక్షన్ హాలే
అవునా
డైలీ మ్యారేజెస్ అయితాయి అందులో
రోజు ఎవలు చేసుకుంటారు బ్రో
బర్డే ఫంక్షన్స్ ఉన్నాయా రేజేసు రైల్వే టికె టుగెదర్ పార్టీస్ చాలా అయితారు అన్నీ ఉంటాయి అందులో టెన్త్ వాళ్ళు కలుసుకునే పార్టిస్ ఇంటర్ వాళ్ళు ఇట్లా చానా అది పెద్ద ఫంక్షన్ హాల్ అన్నట్టది.
ఉహు అంటే మనీ కూడా బాగానే అడుగుతట్టున్నారు.
లగ్జరీగా ఉంటాయి మంచిగా
ఊమ్ అవును
హండ్రెడ్ సెంటీమీటర్స్ దూరం ఉండేదండి
మరి మీ ఇంటికి డిస్టర్బెన్స్ అనిపియదాఅండి ఆ సౌండ్స్ కు డీజే సౌండ్స్ కు అట్ల
డిస్టర్బెన్స్ అనిపిస్తది కాని నైట్ ఉండదు మరి డిస్టర్బెన్స్ మార్నింగ్ ఉంటది
మ్ హు
మ్ ఫైవర్లాగా డిస్టర్బెన్స్ లెక్కనే ఉంటది సాంగ్స్ డీ జె స్
ఆ
తరవాతకి అయిపోతాయి క్లోజ్ అయిపోతాయి ఫైవ్ కి
ఉహు
మనం ఏమున్నయ్ ఇప్పుడు వాళ్ళు పెళ్ళి చేసుకుంటుంటే డిస్టర్బెన్స్ కాకుండా పాపం వాళ్ళు సాంగ్స్ పెట్టుకుంటె ఆపలేం కదా
అవును ఆపలేం
మ్ వాళ్ళు ఇప్పుడు బడ్డే ఏం చేసుకున్న కానీ మనం సాంగ్స్ ఆపలేం వాళ్ళు చేసుకునేది ఒక్క రోజు అలని కూడా మనం డిస్టర్బెన్స్ చేయలేం కదా మనకెమో డైలీ వాళ్ళకు తెలియదు
మ్
వాళ్ళ కేమొ వన్డే వన్డే
మ్..
మ్..
చెప్ బ్రొ ఆ చెప్పు బ్రో
మ్.... చెప్పండి మీ సైడ్ ఏమైన్న ఉంటయ మరి ఇలాంటియ్
లేదు బ్రో ఉండవు ఉన్నా ఎవరి ఇంటి కాడ వాళ్ళె చేసు పాలు గెట్ టు గెదర్ అంటే ఎక్కడనైనా ట్రెండ్స్ అట్లా బ బ్లైట్ బయట ప్లాన్ చేసుకుంటారు మ్
ఏ మీ టెన్త్ అయిపొయినయ్ గెట్ టుగెదర్
అవి స్కూల్లోనే చేసుకుంటారు
మ్... అయిపోయినా స్కూల్ అయిపొయా ఎగ్జామ్స్ ముందరనే ఉంటాయా గెట్ టుగెదర్ సరసి ఇస్ ఉండను
అ సరే